హలో మేడం
హలో మేడం ఇది ఇప్పుడచ్చేది సమ్మర్ గదండి సమ్మర్ కి వెకేషన్స్ ఎలా ఉంట్ టే అండి అంటే పిల్లలక హాలిడేస్ ఇస్తారు గదా, ఎక్కడికెళ్తారు ఏమేం జేస్తారు సమ్మర్ లో?
ఆ పిల్లలకి వెకేషన్స్ అంటే కొన్ని ప్లేసెస్ అనేది తిరుగుతామండి లేదంటే ఇప్పుడు పిల్లలకి బయట తిరగకుండ ఇప్పుడు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది గాబట్ టె వండర్లా ఇట్లాంటి అన్ని అన్ని వ ఫెసిలిటీస్ అవి ఉంటాయి జయింట్ ట్ వీలని, స్మ్మింగ్ పూల్ అని వెళ్తే ఇంగ అక్కడ అవైలబుల్ ఉంటది బయట వాళ్ళని పంపిస్తే సి సేఫ్టీ ఉండట్లేదు గదా ఇప్పుడు
ఓకే మీరే స్ మీరే తీసుకొనెళ్ళి దగ్గరుండి చేపిస్తారా అన్ని?
ఆ అవునండి మీరు
ఆ నేను సమ్మర్ ఒచ్చేసి ఆ నేను దగ్గరుంటంటే ఇక్కడా ఫస్ట్ అయితే స్విమ్మింగ్ గ్ నేర్పిస్తానండి ఎందుకంటే, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆ సమ్మరనీ ఇటని చెప్ చెరువులల్లకు అల్లకిళ్లకు ఎల్తున్నారు గదా సో ప్రాబ్లమ్స్ అతున్నాయి గదా సో నేను వీళ్ళక్ చ్చేసి ఫస్ట్ అయితే ప్రయారిటీ స్వి స్విమ్మింగ్ కె ఇస్తానండి సమ్మర్ వచ్చిందంటే నెక్స్టోచ్చేసి కోచింగా, ఎట్లాగ అనేది దాని గురించ్ చాలోచిస్తాను ఫస్ట్ వన్ మంత్ అయితే స్విమ్మింగ్ కే.
ఆ ఈ సమ్మర్ హాలడేస్ లో పిల్లలకి చిన్నప్పట్నుండి అయినా ప్రతి ఒక్కటి నేర్పించడం అలవాటు చేయ్యాలండి చిన్న చిన్నగా వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారండి. ఒకసారి మనం వదిలేస్తే వాళ్ళు టీ వీ కి, ఫోన్కి ఎడిక్ట్ అయిపోతారండి.
అందుకోసమే ఈ సమ్మరు ట్ర ఎవ్రీ సమ్మర్ ఏదో ఒకటి చేస్తాము, ఈ సమ్మరోచ్చేసి స్విమ్మింగ్ అనుకుంటున్నాము.
ఎండగున్నప్పుడు కాకుండా నార్మల్గ నీడున్నప్పుడే కొంచెం వాళ్ళని బయట అవుట్డోర్ గేమ్స్ ల ఆడిపియాలండి, ఇంట్ల్ ఇండోర్ గేమ్స్ పెట్టాము ఎండ దగ్గట్టు బాడీ గూడ లైక్
ఆ ఓకే మీరేమాడత్ తర్ ఇండోర్ గేమ్స్ ఏం ఆడిపిస్తరు మీ పిల్లల్తోటి?
ఇండోర్ గేమ్స్ అంటే క్యారం, చెస్సే ఉంటయండి ఏముంటయి.
మాది కూడా అంతే ఇంగా సా ఆ ఓకే ఓకే మా దగ్గర వచ్చేసి ఆ వాళ్ళు ఇంకా క్యారం చెస్ ఆడతాడు పెద్ద ఆయన వచ్చేసి, ఇంగా చిన్న ఆయన వచ్చేసి
నువ్వు మరి ఏ మరి ఆడుతుందండి చేస్ ఆడుతున్నారా.
ఆ ఓకే ఇంకా
ఔట్ డోర్ గేమ్స్ వచ్చేసి షేటిల్ షెటీలు, వాలీబాలు. ఇవన్నీ ఆడుతామండి, బావుంటయి. పిల్లలకన్నీ నేర్పించాలి.
టైమ్ లో మేము వాళ్ళతో వెళ్తే సీతారాములు, చిట్టి లాటా ఇలాంటివి ఆడతామండి. నా లుగురం కలిసి ఫ్యామిలీ మెంబర్స్.
అ
హ్ ఇంకా వాళ్ళకు ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇంకా ఇగా వాళ్ళది వాళ్ళు ఇగా ఆఫ్టర్నూన్ టైమ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడతారు. ఈవినింగ్ టైమ్ల మాకు కూడా వర్క్ ఏమి ఉండదు కదా. సో మేము నలుగురంగ కలుసి స్నాక్స్ ఏమన్న ఇట్లే తీసుకొని ఆ గేమ్స్ ఆడతం చిన్న చిన్నయి.
ఇంకా ఎం సైకిల్ దొక్కడం పిల్లలందరు ఆడుతుంటే అక్కడ కూర్చొని చూడడము. అందరి పేరెంట్స్ వచ్చి బయట ఇట్లా కూర్చుంటే బయట గ్యాదర్ అయితాంటే పిల్లలు వాటి సైకిల్ దొక్కుతూ ఉంటారండి. పిల్లలు ఆడుతాంటే చూత్తం రేస్ ఆట ఆడుతాంటరు. క్రికెట్ మ్యాచ్ ఆడుతా ఉంటరు. షటీల్ ఆడుతా ఉంటరు. అందరు ఆడుతూ ఉంటారు. తొక్కుడు బిల్ళ ఆడుతుంర్రు. గోలీ లాట, కర్ర బిల్లాట
అవున్
చాలా గేమ్స్ లాంగ్ జంప్ అని రన్నింగ్ అని చేస్తూ ఉంటారు, ఒకరినొగరుకొట్టు కుంటూ ఉంటారండి.
ఆ మ అంతే అదే సరిపోతది. అవును కొట్టుకోడమమంటే అది కామన్ ఎక్కడైన అంతే. కాసేపు ఆడుకుంటరు, కాసేపు కొట్టుకుంటరు మళ్ళ ఆడుకుంటారు ఇంగా వాళ్ళు అంతే.
ఎన్ని కంప్లైంట్స్ వస్తయి ఏమో సమ్మర్ల అయితే.
ఆ మాది గుడసే స్కూల్ ఉండదు కాబట్టికి అలాగే ఉంటదిలేండి బయటికి వెళ్తరా మీ పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అని.
ఆ వెళ్తారండి ఆ దగ్గరే పక్కపక్కనే కాబట్టి వెళ్తా పంపిస్తానండి.
ఆహా ఆ ఓకే ఆ నేను కూడా అంటే ఎక్కువ ఆల్మోస్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆ సిక్స్టీ పర్సెంట్ పంపియరు, ఫార్టీ పర్సెంట్ అయితే ఎల్ళొస్తుంటారు. ఎక్కువ శాతం పంపియను, ఈ గొడవలు అయ్యి అన్నీ ఎందుకు మళ్ళీ ఇంకోటి ఎంటం
కూడా చిన్నగా ఉన్న నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడంటే ఫోన్స్ ఉన్నయి కానీ అప్పుడు ఫోన్స్ లేవు కాబట్టి రేస్ ఆట ఆడే టోళ్ళం, క్రికెట్ మ్యాచ్ ఆడేటోళ్ళము. దొంగా పోలీస్ ఆడేటోల్లము, తొక్కుడు బిల్ల ఆడేటోల్లము, కబడ్డీ ఆడేటోల్లము ఖోఖో ఆడే
ఓకే నేను హ్ గు డా నా చైల్డ్ హుడ్ లో సేమ్ అంతే ఇంకా ఖోఖో ఓకే ఖోఖో లోనే బాగా ఆడే డే దాన్ని కబడ్డి కొంచెం తక్కువనే. వాలీబాల్ కొంచెం ఆడేదాన్ని మార్నింగ్ టైమ్ లో అప్పుడప్పుడు. నేర్చుకుందమని ట్రై చేస్తాను వాలీ బాలూ. ఇకా కొన్ని డేస్ ఎల్లానంతే ఇంకా. కా ఇది దొంగ పోలీస్ ఇవుంటాయిగా ఇవా
అవునుస ట ఇంత మళ్ళీ ఇసుకల కట్
ఆ కట్టే పుల్లలు పెట్టి ఆ ఇలా అక్కడ మా ఊరి సైడ్ టెం స్కూల్స్ ఉంటాయి అయ అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం, ఇంకా ఫ్రెండ్స్ గడ కలిసి.
చింత గంగలుతోటి ఆడటలము చింతగిజలు తిగేటోళ్ళము చింతగిజలు తినటోళ్ళం కాలుసుకొని సమరస్తే తుమ కయల దోటి కచ ఆ తుమ్మకాయలను కూడా దనంతో కట్టి గజ్జర్ లెక్క కట్టుకునేళ్ళ కాలకి
ఓకే బానే ఉందిది.
తు చేట నుం కమ్ముది ఇష్ట ఎంండడాకాలం అంతతే అగ మూ పేపర్లు చుట్టి ఏమైన్నా బుక్ తిరిగితే ఎత్తుకు పెట్టేటళ్ళము.
అవును ఒకటి ఏంటంటే సమ్మర్ వస్తే పొలాల దగ్గరికి వెళ్ళే వాళ్ళ మేము వచ్చి నకళ దగ్గరికి
అవును చిన్న అవును ఈ టైమ్ లో పసుపోత్తది కదా. పసుపుడక పెట్టడానికని ఎక్కువ ఆనే ఉండేటి వరి కోసేటోళ్లము, వడ్లందించేటోళ్ళము.
హ అవును మా దగ్గర కూడా పొలం దగ్గరకి వెళ్ళారు అక్కడ మోటర్ వస్తుంది అంటే ఆ వాటర్లు ఆడుకోవడము మాకు చెడాకా మక్కలు ఉంటే అక్కడ మంట పెట్టి కాల్చుకుొంది ఎడబ పల్లికాయ ఉండేది పల్లికాయ ఉంటే దాన్ని కాల్చేయం అది అక్కడ ఒక్కొక్కసారి అక్కడ వంట వేసుకునే వాళ్ళము అంటే మార్నింగ్ టైమ్ లోమై వర్క్ ఉంటే అక్కడే బట్ట చేేసుకొని తినవాళ్ళము అదిే అక్కడ మంచి మంచి ఉంటంది వాతావరణం బట్టి అక్కడ మంచిగా ఫు తినాలనిపిస్తుంది వంట చేసుకొని మంచిగా ఉండాలిని
అ వును మేడం అక్కడ బాగుంటది ఇగ ఎండాకాలం అంటేనే సమ్మర్ హాలిడేస్ అంటేనే ఏదోక యాక్టివిటీస్ చేయాలనిపిస్తది, నేర్చుకోవాలనిపిస్తది, పిల్లలకి నేర్పియ్యాలీ, ప్రజెంట్ అయి కేర్ అనేది ఇంపార్టెంట్ పిల్లలు ఎటు పోతున్నది ఏంటిదినేది చూసి చూసుకోవాలే.
అవునండి
నైన్టీస్ లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదండి.
అవును నైన్ డేస్ లో చాలా బాగుండేది అప్పుడు మంచిగా ఉండది ఆ అప్పుడు చాలా అంటే ప్రేమ అనురాగం అన్ని అన్నీ ఉండది ఇప్పుడ అయితే ఏం లేవుో ఒకరిని చూసి ఒకరు ఏమంటున్నారు ఈ గోళకి పోతున్నారు గొడవలు చేసుకుంటున్నారు అప్పుడేమో అప్పుడే గొడవ పడేది అప్పుడే కలిసిండేద అన్నిీ మంచిగా ఉండేది అప్పుడు పేరెంట్స్ బాగుండేు పిల్లలు బాగుండ ఇప్పుడ ఏమ అప్డేటెడ్ వర్షన్ వచ్చారు కదా చెప్తే వినకుండా తయ బట్టి చిన్నప్పటి నుంచి ట్రిప్ లో తెచ్చ ఇప్పటి నుంచి తెచ్చుకుంటేనే వాళ్ళు పెద్దగైన తర్వాత వింటారు.
అవునండి అలానే చెయ్యాలి పిల్లలని. ఎక్కువ గారాభం చేసి, ఎక్కువ కొట్టకుండా
ఏంటిదండి
ఎక్కువ గారాబం చేసి ఎక్కువ కొట్టకూడదు పొలైట్ గా చెప్ పి వాళ్ళను ప్రేమతోటి మార్చానండి
అదైతే నిజం అండి చెప్పిన వాళ్ళు వినే పొజిషన్ లో గూడ లేదు అందుకే మెల్లగనే చెప్పుకోవాలి ఆళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పి కొంచెం ఆళన్ గ్రిప్ లోకి తెచ్చుకోవాలె అంతే నెక్స్ ఫుడ్ ఐటమ్సూ ఆ వీలు కుదిరినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్ తోటి టైమ్ స్పెండ్ చేసేలా చూసుకోవాలి
అవునండి ఉన్నంతలోనైనా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కలిసి ఓ ఏదైనా ట్రిప్ కో వారానికో ఎలకి ఒకసారి ట్రిప్ కు వెళ్తూ వస్తూ ఉండి అందరి గ్యాదర్ చేసుకుంటేనే ప్రేమ అనురాగాలు అనేవి ఉన్ టయండి ఈ ఫోన్లు ఒచ్చినాక ప కలిసినప్పుడు గూడా ఫోన్లు పక్కన వెట్టి కాసేపు ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ జేయాలి
ఊ
ఉ
ఆ అదేనండి నేను కూడా అలాగే చేసానండి ఫ్యామిలీ మెంబర్స్ నీ అందర్ తోటి రిలేషనో ఏంటీ నే నేను కొంచెం ఇప్పుడు ఒచ్చిన పిల్లలకి ఏందంటే రిలేషన్ గూడా అర్థం గావట్లేదు బోన్ బోందప్ప బయట వాళ్ళు ఒచ్చేసి బలే ఏమవుతారో ఏంటి అనేది గూడా అర్థం అవట్లేదు సో అలాంటి కొన్ని కూర్చోవెట్టి నేర్పిస్తెనే మంచిది
అ
ఊ నా అండి
చాలా ఆ హలో అంది
న సమ్మర్ టైమ్ లో ఫ్రూట్స్ గూడ ఉంటాయి గ ర మ్యాంగోస్ అవి ఇది చె పొలాల దగ్గర చెలకల్ దగ్గర వునప్పుడు
ఆరోగ్యానికి మంచిదండి ఎండాకాలమున హైడ్రేట్ గ ఉంటరు డీహైడ్రేట్ గా పటి ఉండానికి
అవునవును
చాలా బాగుంటయండీ ఎండా కాలము వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి మజ్జిపా పోదీన జూసు
నేన్ చేస్తానండి ఇవన్నీ
ఊ న్యాచురల్ జ్యూస్ ఇవి చాలా మంచిదండి
ఊ
వాటర్ మిలన్ జ్యూస్ బాబి కూడా చాలా అంటె కొంచెం చీప్ గానే దొరుక్తయ్ గదండి మరి కాస్ట్ కాకుండా
అవునవును ఇప్పుడు అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి అక్కడ పండిస్తారు కాబట్టి వాటర్ మిలన్ చేయవ తక్కువ కాస్ట్ లోనే దొరుకుతుంది సో అది తీసుకోనవచ్చు ఊ చానా థ్యాంక్స్ అండి సమ్మరు బాగా జరుపుకుంట్నారు నేను నెక్స్ట్ టైమ్ నుంచి ట్రై చేస్తానండి
ఆ ఓకే అండి